హలో ఆ ఏం చెత్తాన్ రు
ఏం లే అక్క చిన్నాయన బియ్యం పెడదాం
ఆ పని అయింది ఏ ఉన్నదిరా ఏమ్ లే ఇగా ఎల్లిపాయలు తీసుకుంట కూసో అన్నా
నుందు కళ్ళ మాటనా
ఆ అ అవే ఎల్లుగడ్డలు తీసుకొచ్చా
పోయిండా
నేను గు ఇప్పుడే వచ్చాను
ఏదివేనా ఏమనుకున్నారు
చెక్ సండే దింటారా సండే దింటామ్ మండే దిన్ కానమ
అందుకే నా రే పత్తా అంటాన్
రేయ్ రాత్ర మూతాంటడే ఆ
అన్నా పొద్దున నిన్న వచ్చినర నైట్ కనబడ్డాడు
ఆ
అయన్నా నమస్తేార అంటే నమస్తే అన్నాడు బావ అప్పుడే మేము తినీ బయటికి వెళ్ళాం నమస్తే బావ నమస్తే అన్నాం పోయ్ ఉండు మళ్ళ పొద్దున ఇటు వచ్చిన్నాడు పెద్దమ్మ నన్ అడుగుతాంది ఇంటికాడ ఉన్నాడ అంటే ఇంటికాడ ఎందుకున్నాడు పెద్ద మ నాకు అసలు పొద్దు అసలు కనబల్లేదు నేనన్నా అంటే బావలేడా అంటే బావ పొద్దున్న డ్యూటీ పోయిండు అని నేను అన్నా అయి నేను బావ కాడ ఉన్నాడు అనుకుంటన్న కదరా అంటే హ లేడు పెద్దమ్మా బావ రోజు డ్యూటీకి పోతులేడా అని అన్నా
ఆ ఎందుకు పొద్దున్నుంచి ఏడున్నాడట మరి
పెద్దన్న నాన్న అడిగింది. అంటే హే రాలేద్ పె ద్దాం అని నేనన్న ఫోన్ చేయకపోయినావ అంటే నాకు నాలుగు ఫోన్లున్నయ బిడ్డ అంటే నాలుగు ఫోన్లు ఎందుకు రెండ్ కొంతొంజెరా అద్ అంటే లేదురా చెయ్యను జెయ్యరా అంటే చేసిన
ఆ
ఎక్కడ ఉన్నావన్నా వీళ్ళు కా ఎడునవ్ ఎటుపోయినావు అని అంటే పని మీద బయటకి వచ్చిండా అనంటే ఏం పని అంటే చిన్న పని అంటే అయ్యో సీక్రెట్ ఆన్నాయా నేను సీక్రెట్ ఆ అంటే అర్ లేదు ఆ అలా అయితే ఇంటికే వత్తాన అన్నాడు. ఎవర్నో అడిగిన్నింట అంటే
ఉ
కావాలి కదా మళ్ళీ
అదే నిన్న వచ్చిండట నిన్న నైట్ పది గంట్లకి ఏమో వచ్చినా నన్నాడు.
ఆ పరాయండి మే తిని బయటి ఎల్ రా
గదే పది పది గంట్లకు పది గంట్లకు వచ్చిండట అమ్మాలో ఇదొపొద్దిగాలె చేయలే నేను అడగలే
ఏదొ పని మీద పోయినా అన
ఏం పని పోయిండాది.
ఏ పని మీద పొయిండొ క
ఉ ఏం కూర వండిన మరి
కూర చిక్కుడు కాయలతో టమోట వండిన క ఇప్పుడు వండాలె.
మళ్ళా వండాల్నా
ఆ వండాలి ఉన్నాయ్ బీరకాయలున్నాయ్. మా బావక్ పోన్ చెయాలో సరే ఒకసారి అక్క సరితని ఇటరమ్మని చెప్పింది. మాకు బావను
ఉ
మరి అటుపోతడా ఇటువత్తడ ఒంక్విలడు పోతే మాక్ ఇ కూర సరిపోతది.
నవును
ఓహో ఒత్త అంటే
అంతే కదా మరి ఉ ఏ వంట చేసి తినవెట్టన్న
ఆ బియ్యం పెట్టిన చిన్నవ్వకు ఇవార్దాక ఈ అక్క మాట్లాడుకుంటుంటె వాసవి అక్క మాట్లాడుకుంట కూసున్న సెల్లు తీసుకురాకపోయినవక్క రెండు ఫోన్లు చేసుకుందాం అంటే ఛార్జింగ్ అయిపోయింది కాదురా హల్ ఛార్జింగ్ అయిపోతే సెల్ ఛార్జింగ్ పెట్టిన సరే బాయ్ అక్క
ఆహ్
కూర్చొని మాట్లాడిపి
బా బా నువ్వు కేరళ గిట్ల పోతున్నవే అంటాండు అదేమో పోతా ఒకవేళ సార్ రమ్మంటె వోతా లేకుంటె లేదు అనే అంటాండన్నట్టు అందుకే రేపొత్తా అని అంటాడన్నట్టు
ఆహా ఒకవేళ పోతా అంటే నేన్ నీ అక్కడ డ్రాప్ చేసి పోతారట్నా
ఒత్తే రమ్మను రాదే మరి ఒక్కదానివి ఏమని ఉంటవ్ పోతె
ఏ ఊకే వత్తే రాబుద్ధయితలేదురా ఊకె రావాలంటే కూడా మంచిగ అనిపిత్తలే
ఇగ అక్కడ ఎవలన్న ఉంటేనేమో బాగుండు ఎవరు లేరు కదా
ఎవరు లేకున్నా ఇగ ఉండాలె నాకు వదినా అట్లా అన్నకాన్నుంచి నాకు అసలు మంచిగ అనిపిత్తలే నాకు ఉండబ అసలు రానే రాబుద్దయితలే అన్నా ఏమనుడు ఏమున్నది అన్న తోని లొల్లి పెట్టుకున్నప్పుడు ఊకె నాలుగు సార్ల మగని తోని లొల్లి పెట్టుకొని నేను ఏమన్నా అస్తాన్న నాలుగు సార్లు అత్తె అచ్చిపోతాన్నా నాలుగు సార్లు అచ్చి ఉంటాన్న నేను ఏమన్నా అది ఇది అని మాట్లాడి
ఊహూ
నా భర్త తోని నేను లొల్లి పెట్ కుందామెకేం అయితందో అర్ధం కా కొట్టుకుంటం తిట్టుకుంటం మేము కలిసుంటం నీలెక్క నేను బయట పడతలేను కదా
అంతేగా
నా భర్త నా భర్త నన్ను కొట్టి ఆ అన్నం ఉన్నది అన్నం వండాల్రా కొంచెం కొంచం కొంచెం ఉన్నది కానీ ఇంకా కొన్ని బియ్యం పెట్టాలె
గ్రేవీ లెక్క చేసినవా ఫ్రై చేసిన
గ్రేవి లేక్కనే చేసిన కొంచెం సూపు పెట్నా
వేర్ మా
ఆ ఈ ఒక్క పూట అయితే పొద్దున సాయం తినుడే లేటుగా తిన్నాం పన్నెండు గంటలకో ఓంటి గంటకో ఏమో తిన్నాం ఆ పన్నెండు ఓంటి గంట్లకు తిన్న ఉ ఇలా మళ్ళ ఇప్పుడు తింటే బాగా కొంచమే తింటాడు మళ్ళా
ఆ
ఆ యిగా మన కూర మీదనే మననే తినడు రేపు
అయ్యో
ఆ పొద్దున్న సాయంత్రం అంతంత మాత్రం తినడు అయితది బావ రేపు తినడు మళ్ళా మా ఒక్కడిదే ఉంద తినడు
అదే బాబా మా బాబాయి దగ్గర ఇగ
ఆ పోయిందటా మమత అన్నది నా తోటి
హు పోయింది మ అంటే నువ్వు ఇట్లా తీసుకొని పోయింది అంటే ఒక్కతే పోయింద అంటే ఒక్కతే పోయింది అని అంటావుంది.
ఆ ఒక్కతే ఒకదే పోయింది ఉండవా మరి నాలుగు రోజులు అంటే ఉండంరా అక్క అనా
ఆ రా రావాలి ఊరికి రావాలి ఇడ అంతా ఎత్తిపోతలేదా
పని పోవదా
ఏం పని పోదు కొడుకుంటే ఎక్కునా పని పోడు
అదే ఆమెకు ఉండాలి కదా అదే ఆమెకు ఉండాలి కదా ఇన్ని రోజులు ఇది అంద
ఇపుడు నీకు ఏమైన్నా అయితే ఊకు నువ్ వాళ్ళు పెట్టకపోతే ఊకుం కదా
ఊకుంటావా నువు అన్నవా అయితే నేను అదే అన్నా ఉం రెండు రోజులు అంటే అంటుంది కదా వాళ్ళ పిల్లలు లేరా ఆ పిన్ని లేదా వాళ్ళ భార్య లేదా వాళ్ళ కన్నా ఎక్కువ నేనేే అర్చుకుంటా
అరుచకోకుంటామే అరుచకోకుంటామే గాని ఉ ఉట్టిగా ఉన్నా అంటే ఉన్నా అన్నట్టు ఉంటే అయిపోతుది కదా
కా
నేను పని చేయమంటారు లే ఏమన్న అరసు పోమని చూసుకో అంటలా
యిగా అదే ఫస్ట్ నుచ్చే లేలే మనం ఇప్పుడేమంటా
వాస్నేంచిగాద్ర ఎవళ కాయనా అయ్యో మావ పక్క క్కలేక పన్న ట అనిపియిదార
ఎందుకు అనిపియ్యదు పిన్ని ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవ్వలేరు కుత్తు నవలీం ఇవి ఉన్నప్పుడు పెద్దదిక్ ఎక్కుగా నువ్వు ఎన్ని నడుచుకోవాలి ఎన్ని చేయాలి ఎట్లా ఉండాలి ఇప్పుడు ఆ రోజు కాడ నుంచ ఇంతవరకు ఒక రోజు పోకపోతేవి పది రోజులు దాటింద ఆ రోజు ఆపరేషన్ చేసినా అంటే హాస్పిటల్ పోయి నో ఇంటి కాల్సినో ఆ ఇంతవరకు అరవ కూడా చేతిలో కూడా ఒక రూపాయి వయట్లేదట పనులు కొనుక్కోపోలే లేదంట ఇంటికి వచ్చి మరి తెల్లారుగ క ఇది ఎలార్ దాగ్ పన్నంచలింది కర్జిన్న కొడుకు అని అండుకొని పోవ దని పటుకొని పోవా
నేన అన్న నాలుగు రోజులు నాలుగు రోజులు పోయరాప్ప పాాపమ్మా అన్న నేను
హు
నాలుగు రోజులు ప్తో ఉండిరా పోయి ఇది బో ప ఇప్పుడు పోయినావు కదా అని అన్న
అంటే అన్నది నేను కూడా అన్నా నేను మొన్నటి దాకా పోయిపోయచ్చున కదా
హు
వచ్చినాక ఎందు బ అమ్మా పనలెళ్ళినాయి పనులెలిినయి ఎందుకు పోతానావు పనికి ఆ సరే అగునుంట్ టేవల్ బడతారనంటే ఎం గాదు ఎంగాదు
కాదుగాని ఎందుకు పనికి పోవాలి చెప్పురా పిల్చిన పైసలతో నా ఆరామ్స్గా బతకోవచ్చు
ఓ అట్ల అంటే నే సరిపోతలే ఉంటాంది
నా సరిపోవు ఏం చేసుకుంటది అ అంత
పాప మాబద్ద్దం ఎందుకు మా మామత పిన్నిని మాముత పిండిని పాల్ పోయ అంట పాల్ పప్పి చాయ్ పోయివు అంటా చాయ్ పంపి ది నీళ్ళా క్ క్యాను నీళ్ళట పెద్దమ్మలు ఇంటికి తెచ్చుకుంటాట ఒక కూరగాయలు ఒక రోజు అడు కూడా రెండు రజులు తింటోంట్వి ఇక ఎంది రెండు వేలు అడుగుతా మూడు వేల అడు
గదే ఇవో బాపూ కూడా అంటారా నువ్వు ఆడా వండుకోకే కవ్వ ఇడ వండుకున్న దీను ఆ ఇడ వండుతాన్నాం కదా తీను ఆన కూడా అంటాడు ఈడుండే అవ్వ లేకుంటే ఏడుండి నికు ఈ ఉడుసుడు ఎందుకు ఈ సల్లోడు ఎందుకు నీకు పని ఎందుకు ఇంత తిని సప్పుడు చేయక నిమ్మలంగా ఉండక కాదు ఈడ పండుకోరాదే అంటే ఇక్కడ కూడా పండుకోదు ఉండదు ఉండనప్పుడు మనం ఏం చేస్తాంరా చూసుకోని వాళ్ళకి ఏమో చూసు కొకుంటలేరు కొడుకులు అన్నట్టున్నది చూసుకున్నట్టు వాళ్ళకి ఇట్లు ఉన్నది ఏం చేస్తాం
గ మాలోల బాబామ్మా అక్క గ మాలోల బామ్మా రోజు పోతుది వంద రూపాయలు తెచ్చుకుంటది ఆయమన్న కూర అండుకుంటది ఆయమన్నా తిండి తింటది
మరి అంతే కదా ఆ గట్ల ఉండాలే
మటన్ తెచ్చుకుంటది చికెన్ తెచ్చుకుంటుది అ చాపలు తేచ్చుకుంటది
అన్ని తెచ్చుకుంటది అరే కడుపుకు తినాల మరి రీ కడుపుకు తినొద్దా కడుపుకి తినకపోతే ఎవరు పెడతారు తెచ్చుకోవాలి తినాలి ఒకల్ని ఆశించద్దు అనుకుంటే నీ పైసలు పెట్టుకొని నువ్వ అయినా తెచ్చుకోవాలి
ఆ బావ ఫోన్ చేస్తాండు
గా పనిచేస్తుందా ఇంకొక్క నిమిషం మాద ఆ
అంటాడు అంటా ఇక నాగుడ కోపం వస్తుంది బాపమని చూస్తుంటే ఎన్ని రోజులు ఏదో అయ్యో పాపం ముసలమ్మ అనిపించింది కానీ నాకు నర్సిబాబు విషయంలో చేసింది నచ్చలేదు అక్క నువ్వు ఏమనుకున్నా మంచిదే ఎట్లాన్నా మంచిదే నర్సిబాబు విషయంలో చేసింది నాకు అస్సలు నచ్చలేదు
నాకాడికి రావ మనాల నాల్ రోజులు ఉందువు రా నువ్వు ఈడ ఉరికే ఎందుకు పనికి పోవాలే ప్రాణం అంత ఎట్ల అయితాను నువ్వు నాకు ఏమి పని చేయపోతే మాయే ఈడ మంచిగ ఇంత తిని సప్పుడూజెక పండుకుందువు రా నా చేయాలని ఏమున్నది అబ్బో నేను రానేే రాను రాణ అంట తది
ఆ
తిగి గ్రామాటి ఇదేదో అన మాడిథీ పెటెట్రోల్ దగ్గర ఆడలేన మాడిథీవి.
ఆ
ఏం చేస్తావు మరి
ఏం చేస్తాం పిన్న ఏం చేస్తాం ఏం లేదు ఆయనకే తెలివాలి ఆమె ఇప్పుడు అంత అయిపోయినాడు కానీ ఇప్పుడు బంగారంగా కావాలంట ఏం చెప్తారు ఇక
ఏవలాకు పెడతానని ఎవలో పెడతాను నేను ఎన్ని రోజులందరికి సంపాదించి పెట్టింది కానీ ఇప్పుడే పెట్టకునా అైతే. కానా
ఏదన్నా అయితే వాళ్ళు పట్టించుకుంటారు ఆ బంగారాన్ని చూసన్నా నన్న ఏదన్ని తీసుకెకపోతరు ఏమైన్నా చేస్తారు, ముట్టుకుంట్రారు చేారు.
ఆ ఏ అంటే ఇక మొత్తం సర తీీ రచై ఓకే ఆ సరే
పక్క